హలో హలో హలో హలో హలో
హలో వినపడుతుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తోందా హలో వినిపిస్తుందా హలో నమస్కారం అండి
హలో
హలో ఏం లే ఇప్పుడే తిన్నాము కూర్చున్నాం మీరేం చేస్తున్నారు
ఆ మేము కూడా ఖాళీనే అండి తిన్నాం
మ్హు
ఏం చేస్తురండి మీరు కాలేజా లేకుంటే
నాది కాలేజ్ అయిపోయి ఇంట్లో ఖాళీగున్న మీరేం చేస్తున్నారు
మ్ హు హలో
మీది మీ మీరెక్కడ ఉండేది
ఆ మేము ఇక్కడ నెగిటివ్ కర్నూలు సైడ్
అమ్మో అంత దూరం అమ్మో
మీరు చల్లానయ ధర్మవరం సైడే కద ఉంది
ఆ అవును మ్ వందే మేము ఒకసారి అహోబిలం పోయేటప్పుడు కర్నూలు దగ్గరే అని చెప్తాంది
అహోబిలమా అండి ఆ ఇట్లే పోయేది
మ్ ఆ అక్కడ చాలా ఆహా కర్నూలు ఎప్పుడు రాలే కాని అహోబిలం దగ్గరకు వచ్చినా
ఓకే అండి టెంపుల్స్కి రండి అన్న ఏరి శ్రీశైలం బావుంటది
అవును శ్రీశైలం అక్కడే అనుకుంటా అదేంది అదేదో ప్రకాశం డిస్టిక్ అంటారు
ప్రకాశం డిస్టిక్ట్ లాంగ్ అవుతుందండి
ఆహా అక్కడికి శ్రీశైలం దగ్గర అంటండి
కాదండి లాంగ్ ఇక్కడ కర్నూలుకే దగ్గర.
ఓహో
ఆ కర్నూలుకి హండ్రెడ్ వస్తుంది అంతే
హు హామ్ మీరందరూ కర్నూలు వాళ్ళు చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారంట.
అ అంటే కొద్దిగా కారం, ఉప్పు ఎక్కువ తింటామండి మేము.
ఆహా
కొద్దిగా అంటే ఇంకా అప్పటి నుంచే ఇంకా అంటే ఉప్పు అంటే మాది ఎంతయినా గాని రాయలసీమ కదండి. కొద్దిగా ఫ్యాక్షనిజం అంతా చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు మారిపోయిదండి అంత లేదు.
హు హామ్ మీ అక్కలు అది అక్కడ అహోబిలంలో కర్నూలు వాళ్ళే ఉంటారు చాలా వరకు. వాళ్ళు చాలా చాలా గట్టిగా ఉంటారు.
అవును
ఉం ఇప్పటికి అట్లే బ్రాండ్ నిలిచిపోయింది. చాలా గట్టోల్లు అని.
ఆ అవునండి ఇంకా పేరు అట్లే ఉందండి కర్నూల్కి.
ఉం అవును మీరు ఎప్పుడు ఇక్కడికి రాలేదా అనంతపూర్ సైడ్ అక్కడ
లేదండి ఒకసారి ఆ నైన్త్ లో ఒకసారి ఆ టీచర్స్ పిక్నిక్ టూర్ కి తీసుకెళ్ళిన్నాడు. ఆ ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా అనంతపురం.
ఆ ఆ అక్కడ ఎక్క ఉం
అక్కడ ఇంకేంటంటే నేషనల్ పార్క్ కూడా ఉంది కదా. అనంతపురంలో నేషనల్ పార్క్ కూడా వచ్చిన అట్ రెండు
హు హామ్
వెళ్ళలేదా మీరు?
ఆహా ఎప్పుడు ఒకసారి ఇస్కాన్ టెంపుల్ చూసినారా. ఎప్పుడైనా పోతా ఉంటాం. ఉం
అ చాలా పెద్దది బావుంటుంది.
ఉం ఇస్కాన్ టెంపుల్ చాలా బావుంటది.
చాలా బావుందండి అది. చాలా పెద్దది టెంపుల్ చూసినవా.
అవును అసలు ఆ వాళ్ళు బాగా రథం లాగా చానా బాగా చేసినరు.
ఆ మొత్తము అంటే రతం మొత్తము పెద్దగా చాలా బెల్ పెద్దగా బిల్డ్ చేసినారండి.
అవును అక్కడ చాలా ఫేమస్ కదా కర్నూల్ మీరు అక్కడేనా చదువుకోయిండేది కర్నూల్ లోనేనా?
ఆ కర్నూలు కాదండి మాది పక్కన వేరే సైడ్ కొద్దిగా కర్నూలు ఒక హండ్రెడ్ వస్తుంది మా
అవునా మీకు పుల్లారెడ్డి కాలేజ్ తెలుసా?
ఆ తెల్సండి ఇంజినీరింగ్ కాలేజ్
మ్మ్ బావుంటద అక్కడ స్టడీసు
ఆ బావుటుందన్నా ఎ బావుంటుందండి ఒక అంటే మంచి ర్యాంకింగ్ ఉన్నదే అది ఇదన్తా కర్నూలు డిస్టికు అండ్ రాయలసీమ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్
మ్మ్ చాలా మంది కొంతమంది ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి అక్కడ చదివిన వాళ్ళకి
మ్మ్ అవునండి కొద్దిగా అంటే సీటు దొరకడం కష్టమే కొద్దిగా ర్యాంక్ బాగానే ఉండవే ఇంకేమ అంటే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు అమౌంట్ ఎక్కువ అవుతుంది అప్డు
హ్మ్ హు ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ మాది ఎంబిఏ అయిపోయి ఒక నెల అయితాంది ఇంకా నెల కాలా మ్ త్రీ వీక్స్ అయితన్ది
ఆ మాముడ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది రీసెంట్ గనే
మీది కుడ మీరు ఆహా
మీరు యో డిగ్రీ కదండీ
ఆ డిగ్రీ బికమ్ కంప్యూటర్స్
బికాం కంప్యూటర్స్ ఇప్పుడే అయిపోయిందండి బీఎంబీఏ మీది
మ్మ్ ఇక్కడ మా ఊర్లోనే బీకాం కంప్లీట్ చేసుకొని ఐసెట్ లో సీట్ వచ్చింటె మదన్పల్లి మిర్చ్ కాలేజ్ లో జాయిన్ అయినా ఎంబిఏ ఇంకా ఎంబిఏ కూడా అయిపోయింది
ఆను నేను అక్కడే చిత్తూరు డిస్టిక్ లోనే చదివిన డిగ్రీ
చిత్తూర్ డిస్ట్
తిరుపతి తిరుపతి డిస్టిక్ సారి ఆ తిరుపతి లోకల్లోనే
మీ డిగ్రీ నా
ఆ మా డిగ్రీ అక్కడ స్వామ్ వార్ టెంపుల్ సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి కదా వెంక్టేశ్వర స్వామ్ ఆ కాలేజెస్ లోనే మ్ ఎస్పి ఆ ఎస్వి అండ్ ఎస్జిఎస్ ఆన్ చాలా ఉన్నాయండి అక్కడ కాలేజీలు
అవును
చాలా ఫేమస్ అండి మీ అక్కడ సైడ్ నుంచి కూడా చాలా మంది వసర అక్కడ లోకల్స్ కూడా మదన పల్లి కుప్పం చి చిత్తూరు సైడ్ పొంగనూరు అక్కనుంచి కూడా చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ ఆడ
అవును మదనపల్లి నుంచి కూడా ఉంటారు ఆ ఇక్కనుంచే ఉన్నా ధర్మవరంలో నుంచే
హ్మ్ ధర్మవరం సైడ్ నుంచి కూడ వస్తున్నారు ఇక్కడ ధర్మ మీకు రాయదుర్గం దగ్గర అండి
హైదుర్గం ఆహా
ఆ మా తెల్సిన అదే కాలేజ్ ఫ్రెండ్ ఉన్నడు
ఊహ్మ్ ఏంది
మేము ఇట్లే వెళ్తాము మాకు స్పెషల్ ట్రైన్ పడుతుంది మీకి మీకు తెలిదేమో ఒక స్పెషల్ ట్రైన్ ఇలానే వెళ్తది మాకు ఇక్కడ సైడ్ నుంచి మీ ధర్మవర సైం నుంచి మేము ట్రైన్ ఎక్కి ఒక్కోసారి స్పెషల్ ట్రైన్కి వెళ్తుంటము కాదు తిరుపతికి
అదే నర్సాపూర్ ఎక్స్ప్రెస్సా
ఆ ట్రైన్ నేమ్ సరిగ్గా గుర్తులేదండి కానీ వీక్లీ బుధవారము అండ్ శనివారం ఉంటుంది నైట్ టై
హ్మ్ హు ఓ నైట్ అయితే తెల్దు
నా
డైలీ మధ్యాహ్నం అయితే నర్సాపుూర్ వస్తుంది
ఓకే
హ
లేదండి నైట్ టైమ్ తుచు గుర్తుంది
ఉ
ఏం చేస్తున్నార అయితే ఎంబఐ కంప్లీట్ అయింది మరి నెక్స్ట్ ఏంటండి మీరు
ఎతుకుతా ఉన్న జాబ్స్ అవేమో నక్ష వాళ్ళు ఫ్రెషర్స్ కానీ పెడతారు సరే ఫ్రెషర్స్ కియల కదా వాకి డ్రైవ్స్ కి పోతే ఎక్స్పీరియన్స్ వల్లనే తీసుకుంటారు ఇంక ఎన్నో ప్రెక్షర్స్ అని మెన్షన్ చేసేది ఎందుకు అర్థం కాదు
అక్కడ పోయినా కూడా శాలరీ ప్రెషర్స్కి చాలా తక్కువ ఇస్తారు అంట మరి
తక్కువ ఇచ్చిన పర్లే అట్లీస్ట్ తీస్కుంటే చాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ లోనే ఎక్కువ తీసుకుంటున్నారు ఇంకా ఏం ఫ్రెషర్స్ కొచ్చేది
సేమ్ అండి అలాగే మా సాఫ్ట్వేర్ కూడా అలానే ఉంది మాగూడా
ఊహ్మ్ సరిపోయింది
అందుకనే మేము కొద్ది వేరే స్కప్ట్ నేర్చుకుంటును ఆ అది తీసుకుంటున్నాం అండి సాఫ్ట్వేర్ తీస్కుందాం అనుకున్నా కానీ తీస్కోలేదు వేరేద్ తీస్కున్నా డిజిటల్ మార్కెటింగ్ అని మంచి ఉందండి ఇప్పుడు డిమాండ్ దానికి
డిజిటల్ మార్కెటింగ్ మీకు ఆ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ ఉంటే తీసుకోండి మా సబ్జెక్ట్ కూడా అదే ఆ లేకపోతే దాని మీద పట్టుకొని అలాడాదండి
లేదండి ఒకనే జస్ట్ అంటే ఇప్పుడు అమౌంట్ జాబ్ చేయడానికి ఏదో ఒకటి ఇప్పుడు ప్రజెంట్ కావాలి కదా బానీ దాని చేస్తనమండి తర్వాత ఇం వేరేది షిఫ్ట్గా
ప్రొఫెషనల్ అనుకుంటే దాని మీద జాయిన్ అయిపోండి క లేకపోతే ఇన్స్టాల్ మార్కెట్ తీసుకోకండి
ఆ ఉ కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అయ్యారుడి ఆల్రెడీ దాంట్లోనే మంచి సాలరీ కూడా వస్తున్నాయి ఇప్పుడు
అను ఎక్కడ
హైదరాబాద్ లోనే మంచి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది అక్కడ జాయిన్ అయినట్టు ఒకరికి ఫ్రెష్ ఇయర్ ఎప్పుడే రీసెంట్ గా జాయిన్ అయినాడు వన్ మంత్ బ్యాక్
ఉ
ట్వంటీ ఇస్తున్నారంట స్టార్టింగ్ ట్వంటీ కేస్న్నారు ఇంకొకరు అంతకు ముందే జాయిన్ అయినారు వాన్ కి ట్వంటీ అండ్ ఫ్రీ లాన్సింగ్ కూడా చేస్తున్నారు సార్ పక్కకి అద ఒక ఫిఫ్టీన్ కే వస్తుందండి.
అదే అండి మీరు ఖచ్చితంగా చేయ్యగలరు అనుకుంటే జాయిన్ అయిపోండి మీ కి మరీ లేకపోతే అది చాలా స్ట్రెస్ అవుతున్నాయి.
ఆండి ఫెష్
దాని ముందరే కూర్చొని చాలా వర్క్ ఉంట
ఆ వర్క్ ఉంటుందండి మామూలు ఇంకా తప్పదు శాలరీ
మ్హు సరే అండి తెప్పు ఉంటాను ఉ